హలో
అహా ఆ ఇనిపిచింది
ఏం చేస్తున్నావ్
ఏం లేదు
తిన్నవా
చిిన్న నదిన్న
ఆ తిన్నా ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నవ్
ఆ వత్తన్నా మంచిఉన్నయ్
మ్ ఏమేమి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పటి వరకి
మ్.. సాంస్క్రిట్. కెమిస్ట్రీ ఇంగ్లీష్ మ్యాస్ అయిపోయినియ్
ఇన్విజిలేషన్ ఎట్లా అయితుంది మరి స్ట్రిక్ట్ ఉందా లూస్ ఉందా
లూజ్ గనె ఉన్నయ్ కొంచం మంచి అనిపిత్తె
అవునా ఏం లోజౌదురి పెడుతలేరా
వదిలి పెడతారు కాని అప్పుడప్పుడు లూజ్ చేస్తారు
అవునా మంచిగా చదుకుంటున్నావా మరి మంచి ప్రిపేర్ అయితున్నావా
ఆ ఆయితున్న
రేప్శ ఎగ్జాముందా
రేపు ఆ ఉంది
ఏమె ఎగ్జామ్ రేపు
నెట్ఫిజిక్స్
హ్మ్ హు ఎట్లయితే మీకు ఎగ్జామ్స్ రో ఒక ఫస్ట్ ఇయర్ ఒకటి సెకండ్ ఇయర్ అట్లయితయా
ఆ మధ్యలో ఆఫీస్తుంటే గ్యాప్ వస్తది.
హ్మ్ మిషిన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినవా
ఆ ఆయుతున్నా
నిన్న ఏం ఎగ్జామ్ ఉండే
ఫిజిక్స్ ఉంది.
ఎట్ల రాషినవ్ మరి ఫిజిక్స్ మంచి
ఆ మంచినే రాష్
హ్మ్ ఎట్లున్నాయి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చిందా థియరీ ఇచ్చిందా
థియరే వచ్చింద్
అవునా అన్నీ అటెప్ట్ చేస్నవా
ఆ చేష్నా
హ్మ్ హు ఇంతకు ముందుకేమైనా బ్యాక్ లాగ్స్ ఉండేనా
లేవు
అవున హ్మ్ అన్ని క్లియరా అయితే
ఆ క్లియర్
ఏమ్ చేస్తున్నావ్ మరి పొద్దు నుంచి చదుతున్నవా
ఆ చదువుకుంటున్నా కొద్దిసేపు పండుకున్నా ఇప్పుడు చదువుకుంటున్నా.
హ్మ్ హు
ఏం చేస్తున్నాను
ఏం లేదు ఖాళీగనే ఉన్న కాలేజ్కీ పోయ్యేషి వచ్చిన్నే
ఆహా క్లాసెస్ అయినాయా
ఆ మా గూడ ఫుల్ క్లాసెస్ అనేరు ఊకే క్లాసెస్ అయి
ఆాా లబ్లా ఏమైనా అయినాయ
అయితయి ల్యాబ్స్ అయితయి క్లాసెస్ అయితయి ఇప్పుడు మళ్ళీ రికార్డ్స్ రాయాలి అబ్సర్వేషన్ రాయాలి అన్నీ రాయాలి.
అహ్ అ ఆ
మీకుంటాయా ల్యాబ్స్
ఆ ఉంటయి కెమిస్ట్రీ ఫిజిక్స్ లాబ్స్
హ్మ్ హూ మరి చేపిస్తారా ఎక్స్పరిమెంట్స్ చేపిస్తారా.
చేపిస్తరు
హ్మ్
చేపిస్తరు
ఏమైతే మల్లా మా ఎన్ని మాథ్స్ ఉంటయి ఫిజక్స్ కేెమిస్ట్రీ ఇంగ్లిష్
అ ల్యాబ్స్కి అంతే థర్టీ థర్టీ మార్క్స్ ఉంటయి
థర్టీ మార్క్ థర్టీ మార్క్స్ కి థర్టీ మార్క్స్ చేస్తారా ఇంటర్నల్ మార్క్స్ ఏమైనా ఉంటాయా
అవే ఇంటర్నల్
హమ్
అవే ఇంటర్నల్
అవే ఇంటర్నల్ ఆ ఖచ్చితంగా రాయలా రికార్డ్స్
ఆ రాయాలి
హ్మ్మ్ రికార్డ్స్ రాయాలి అబ్జర్వేషన్ మీకు అబ్జర్వేషన్స్ ఉంటాయా
ఉంటై
ఉన్నాయ ఆబ్జర్వషన్స
ఆ ఉన్నాయ్ రాయాలి
హమ్
ఏం లేదు నువ్వు రాసుకుంటున్నావా మరి
దేనికి దేనికి ఉంటాయి అబ్జర్వేషన్స్
ఫిజక్స్ కెమిస్ట్రీ కుంటాయి
హ మాకుంటాయి మాకు అన్ని ల్యాబ్స్ అబ్జర్వేషన్స్ ఉంటాయి
ఆహ
రికార్డ్స్ ఉంటాయి ఇంకా మళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరు రాలే ఇంకా ఏడికోలే
పోలె వొతేరు వచ్చినక పోతా
హ్మ్ కే ఎవరు వస్తలే మరి ఫ్రెండ్స్ వస్తారా సాయంత్రం అయితే
వస్తస్తారు వస్తస్తారు ఏం చేస్తన్నాను రాసుకుంటారే
నేను రాసుకుంట రాసుకుట్లేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇ ఇంతసేపు కాలేజ్కి వెస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇకొక అట్లా కొద్దిసేపు అయిన తర్వాతకి స్టార్ట్ చేయాలి అన్ని రాయడం కబ్లిక్ రాయాలి రికార్డ్స్ రాయాలి అబ్జర్వేషన్ రాయాలి
అవునా
నెక్స్ట్ ఏమ్ చేస్తావ్ మరిగా ఏదైపోయినాక
ఎంసెట్ రాశి బీటెక్ లో జాయిన్ అయిత
ఎంసెట్ కి ప్రిపర్ అయితునవ మరి
అయితాను
వీట్ గూడుంటదేల్సా నీటు
అవునా
లో జాయిన్ చేయడానికి నీట్ ఎగ్జామ్ కూడా రాయచ్చు. మీట్ గాదు జెయి మెన్స్, జెయి మెన్స్
ఆ జేమెన్స తెలుసు అయిపోయింద్ ఎగ్జామ్ అది.
అదే అదే హార్డ్ ఉంటదాంట గదా
ఆఆ ఆఆ ఉంటది.
ఉమ్ అట్లా జే మెన్స్ ఇంకా, మరి ఎం. సేట్కి ప్రిపేర్ అవుతున్నావా, కోచింగ్ తీసుకుంటన్నా, ఇంట్లనే ప్రిపేర్ అయితున్నావా.
ఇంట్లోనే ప్రిపేర్ అయితున్నా.
ఉమ్ మ్ మంచిగడువుతున్నావా. మళ్ళ
ఆ చాలా ఇష్టం
ఉహ్ అన్ని అన్ని చాప్టర్స్, అన్ని కోర్ గూడా ఉంటదా? ఎం. సెట్ ల. ఓన్లీ ఫిజిక్స్, కేెమిస్ట్రి, మ్యాస్ సేనా
ఏమో తెల్వది. కా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ మ్యాసే ఉంటది.
ఏనీ మార్క్స్కి, ఎన్ని మార్క్స్ కి ఉహ్ ఎం. సెట్టు.
ఎయ్టి మార్క్స్ కి
ఏన్ని మార్స్కు
ఎయ్టీ మార్క్స్
ఎ కాదు. ఎయ్టీ మార్క్స్ గాదు. హండ్రెడ్ ప్లస్ ఎ ఉంటది, హండ్రెడ్ వన్ ట్వంటీకుంటది.
అవునా
హూ చూడు పాత పేపర్స్ చూడు.
నువ్ పాత్ పేపర్స్ ఆన్ తే అంగ సాటర్డే, సాటర్డే ఎక్జామ్ పెట్టేది. మా కాలేజ్ ద ఆ అవేటికి డబ్ కోషన్సే ఏ ఉండేయ్. ఎయ్టీ మార్క్
అన్ దు బాలర్లో వీకెండ్ టేస్ట్ ల. కొన్నే పెడుత్ తరు గానీ. నార్మల్ గా అఫిషియల్ పేపర్స్ ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్వి దాంట్లో ఉంటాయి. ఎన్నీ మార్స్కు ఎంత వెయిటేజ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ కి ఎట్లుంటది. ఆన్
ఆహా
హ్మ్మ్ అట్లనే ఉంటాయండి. అవన్నీ ఉసుకొని ప్రిపేర్ గావాలి. ఏ సబ్జెక్ట్కి ఎంత వెళ్లేముంటాయి, ఎట్లా అని డివైడ్ చేసుకొని. చేసుకొని రాయాలి, సదువుకోవాలి. అందులోక్కట్ నోడ్ ప్రీపేర్ చేసుకొని ఇనా
ఉహ్ హు
ఇంకేం చేస్తున్నారు కెమిస్ట్ చ్ అన్ని ప్రిపేర్ అయినావా?
ఆ ప్రిపేర్ అయినా
అవునా
ఇంకా సగం ముంది ఇంకా సగం ప్రిపేర్ అవ్వాలి.
హుమ్ సదువు సదువు అన్నీ అదువుకోమల్ల
ఆ
అన్నీ ఏం క్వశ్చన్ వదిలిపెట్టకుండా ఆని చదువుకుంటే ఫస్ట్ పేపర్ రాంగానే అన్నవో లేదు వచ్చినయి రాయాలి దాని తర్వాత రాని ఏదోఒకటి అట్టేమేట్ అయితే చేయాలి.
ఆ
ఉమ్ అటెమేట్ చేస్తే మార్క్స్ అన్న పడతాయి. అన్ని పేపర్లు నింపడానికి ట్రై చేయాలి. ఎక్కువ మ్యాటర్ రాయాలి. కాన్సెప్ త్తం అర్ధం చేసుకొని చదువితే ఇజీగానే ఉంటది. మొత్తం బట్టి చవితే గుర్తుండది ఏవీ
ఆ
ఉమ్ ఇంకా కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోతే అయిపోతాయ ఎగ్జామ్స్ అన్ని
ఆ ఆయిపోతాయి.
మీ జూనియర్స్ కేప్పుడయిపోతేయి.
మంచిగున్నయి స్కిట్ ట్వెల్త్ కి అయిపోతాయి.
వాళ్ళకి ఫస్ట్ అయిపోతాయా మీకు ఫస్ట్ అయిపోతాయా?
వాళ్ళకే ఫస్ట్ అయిపోతది వాళ్ళకి స్టార్ట్ అయితాయి ఫస్ట్ తర్వాతకి మాకు స్టార్ట్ అయితాయి.
టెన్త్ క్లాస్ ఎగ్జాట్ ఎప్పటి నుంచి
థర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి అనుకుంటా
హ హ మీకు అయిపోయినంకనే వాళ్ళకి స్టార్ట్ అయితయా ఆ టెన్త్ క్లాస్ వాళ్ళకి
ఆ
ఆ మీకు అయిపోయినంక వాళ్ళకి స్టార్ట్ అయితే మళ్ళా తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయిపోతా తర్వాత మీకు తర్వాతకి టెన్త్ క్లాస్ వాళ్ళకు స్టార్ట్ అవుతాయా?
ఆ
ఉమ్ యా ఇంకా ఓకే ఎక్సామ్ అయితే అయిపోతదా ఇగ మ్యాథ్ పేపర్ ఎట్లా వచ్చింది. మరి
మ్యాథ్స్ ఏ ఈజిగనే వచ్చింది. మ్యాథ బి కొంచెం టఫ్ వచ్చింది.
అవునా మరి రాసినామా మంచిగా మ్యాథ్స్ బి టఫ్ వచ్చిందేమో
రాషినా మంచిగనే రాషినా వచ్చనయి రాసినా
ఊహుం ఎట్లా రాషినమారి మాచ్ నీ
రాసిన మంచిగనే
అన్నీ రాషినావా
ఆ అన్ని రాసిన. ఫస్ట్ వచ్చినవి రాసిన తరువాత్కి క్వషన్ రాసిన క్వషన్ తిప్ ప్పి తిప్పి. ఏదో అంటె,
అన్ని అటెమ్ట్ చేస్తే అట్లీస్ట్ మినిమం మార్క్స్ అన్నా పడతయి. అటెమ్ట్ చేయకపోతే, హు ఇంకా ఆ మార్క్స్ కూడెయ్యరు. ఎట్లిజ్ ఫార్ములాస్ రాసి బాక్సప్ చేస్తే, ఉంటది.
ఆ సరె సరె.
సరే అయితే మరి. చదుకోరేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ మంచిగా రాయి.
ఆ సరె